వ
గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి గుడ్ ఈవెనింగ్ కి మారింది టైమ్
ఓకే అండి గుడ్ ఈవెనింగ్ నేను టెలివిజన్ కొనాలనుకుంటున్నాను ఏటి ఏ టీవీ కొంటే మంచిది అంటారు
అంటే పాతకాలము బాక్స్ టీవీస్ కొనాలనుకుంటున్నారా ఎల్సిడి టీవీస్ కొనాలనుకుంటున్నారా ఎల్ఈడి టీవీ
ఇప్పుడ్ అవి ఇప్పుడు కూడా వస్తున్నాయా
ఉ వస్తుంది
ఉ ఓకే అంటే ఒక ఫిఫ్టీ కే
ఫిఫటీ కే ఓకే ఫిఫటీ కే అంటే మీరు ఇంకా ఆండ్రాయిడ్ టీవీ కొనాల అనుకుంటున్నారా
అన్నీ ఆ అన్ని ఇప్పుడు ట్రెండింగ్ ట్రెం ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు అన్ని ఆప్షన్స్ అన్ని ఉండేలాగా
ఉ ఏ టీవీ అయినా ఓఎస్ ఆండ్రాయిడ్ ఇంకా గూగుల్ టీవీ అని ఉంటాయి
టీవీ కొనడం బెట్ ఎస్ట్ అంటారా ప్రాజెక్టర్ కొనుక్కోవడం బెస్ట్ అంటారా
ప్రొజెక్టరు నాకు పెద్దగా ఐడియా లేదు దాన్ని రివ్యూసు అవన్నీ మనకు తెలియదు ప్రొజెక్టర్ అంటే మనకి సపరేట్ రూమ్ ఉంటే బాగుంటది
ఉమ్
స
అంటే మీరు వాళ్ళ పనిలు అంతా వేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా
వేసుకోవచ్చు కానీ దాంట్లో కూడా రిపేర్స్ వస్తూ ఉంటాయి కొద్ది రోజుల తర్వాత లెన్స్ పోవడము అట్లాంటివన్నీ జరుగుతాయి లెన్స్ పోయినప్పుడు ఏం చేస్తారు
ఇప్పుడు మీరు ఒక ట్వంటీ థౌసండ్ పెట్టి కొన్నారంటే లెన్స్ పోయిందంటే మరి మీకు అదే ప్రోడక్ట్ కంపెనీ అదే లెన్స్ ప్రొవైడ్ చేస్ త మీకీ ఓకే
ఏదో మీరు బాలేదు అని లెన్స్ ఏదన్నా మార్చుకుంటామ అంటే ఇంకా కానీ అప్పుడు మీకీ ఇది మారిపోతాది స్క్రీనింగ్ విజువల్ మాత్రమే
హోమ్ రెన్యువల్ రెనోవేషన్ లో కిచెన్ కి తగిన ఐటమ్స్ కూడా తెచ్చుకోవచ్చు చిమిని డిష్ వాషర్ ఇవన్నీ తెచ్చుకోవాల అనుకుంటాన్నాను ముందుగానే ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్ ఇప్పుడు డిష్ వాషరు చిమిని అవి తెచ్చుకోవాలంటే షాప్ కి వెళ్తే వాళ్లొచ్చి ఇంత సైజ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తా రా మనం దాన్ని బట్టి మనం ఎట్లా కంస్ట్రక్ట్ చేసుకోవాలి ఏమన్నా ఐ
ఇంక బిగ్ బాడీ ఏదైనా సైజస్ ఒకటే ఉంటాయి ఆ సైజస్ని బట్ ట్రిప్కి ప్లాన్ చేసుకోవాలి
హుం
కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో లేదొ తెలియదు నాకు
ఉ
వంట చేసి ఉంటే మీరు అది కూడా తెచ్చి పెట్టుకోవచ్చు
ఏది
డిష్ వాష్రూ
ఉ ఉమ్ ఓకే ఓకే ఇవి వాషింగ్ మిషిన్స్ గురించి తెలుస్తా మీకు టాప్ లోడ్ బెస్ట్ అంటారా ఫ్రంట్ లోడ్ బెస్ట్ అంటారా
మామూలుగా అయితే ఫ్రంట్ లోడే బాగుంటుందా అని అంటే వాషింగ్ పర్పస్ కి
పెయిన్స్ ఉంటుంది మా మదర్ కి ఫ్రెంట్ లో అయితే కష్టం ఉంటుంది కదా
అటు వాంటి వాళ్ళు అది చూసుకోవాలి ఇప్పుడు వాషింగ్ మిషిన్ అంటే ఏంది మెయిన్ పర్పస్ ఉంది ఇట్లా అది కాదు వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ పర్పస్ వాషింగ్ పర్పస్ కూడా బెస్ట్గాస్తారు దాంతో పాటు
అంటే ఫ్రంట్ లోడ్ అంటే వంగి వేయాల్సి వస్తుంది కదా
వంగి వేయాల్సిన అవసరం లేదండి హైట్ పెంచుకోవచ్చు వాషింగ్ మిషిన్
అంటే ఫ్లోర్ మీదే ఉండాల్సిన అవసరం లేదా
ఏంటి వాషింగ్ మిషనా
కు
వాషింగ్ మిషిన్ మీకు మీ హైట్ కి రావాలంటే మీరు దాని కింద మళ్ళీ బ్రిక్స్ పెట్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫీట్ హైట్ పెంచుకొని అండ్ మీ హైట్ కి వస్తాది
అదే చెప్తా అలాగా షెల్ఫ్ షెల్ఫ్ మీద పెట్టుకుంటే దాని వర్కింగ్ బాగుంటుందా
సెల్ఫ్ మీద ఎందుకు పెట్టుకుంటాం మనము కింద బ్రిక్స్ పెట్టి హైట్ పెంచు
అదే హైట్ పెంచుకున్నప్పుడు అదొక షెల్ఫ్ లాగ అవుతుంది కదా అప్పుడు దాని మీద వారు
క్రియట్ అవుతంది గదా
ఆ బేస్ మీద పెట్టి అప్పుడు అది స్టడీగా ఉంటుందా ఎలాగ ఉంటుంది వర్క్ అప్పుడు డ్రై చేసేటప్పుడు కొంచెం వాషింగ్ మిషిన్ మూవ్ అవుతుంది కదా
మూవ్ అవుతుంది మనం అటు సైడు ఇటు సైడ్ కొంచెం గ్యాప్ పెట్టుకొని మామూలుగా ఇప్పుడు ఫోర్ ఫీట్ స్క్వేర్ ఫోర్ ఫోర్ స్క్వేర్ ఫీటు కట్టుకున్నప్పుడు వాషింగ్ మిషిన్ కోసం ఇంకొక అడుగు మనం అటు ఇటు చూసుకోవచ్చు పెద్దది కట్టుకు
ఇంకా ఎక్కువగా వదులమంటారు గ్యాప్ అనేది
తిన్న కట్టుకుంటే తిన్నికి ఒక టూ త్రీ ఇంచెస్ టూ త్రీ ఫీట్ పైకి పెట్టుకునేప్పుడు బాగ బాగా ఉంటుంది అప్పుడు నీ పెయిన్స్ లేకుండా చేసుకోవచ్చు
అయితే ఫ్రెంట్ డోర్ ఏ బెస్ట్ అంటారు అలా పట్టుకొని చేసుకున్నా కాని
ఫ్రంట్ లోడ్ బెస్ట్ ఇంకా టాప్ లోడ్ కావాలంటే అంటే ఇంకా టాప్ లోడ్ లో అయినా మీరు లోపలికి
నేను సోషల్ మీడియాస్ లో చూసి అనదర్ కంట్రీస్ లో వాషర్ సపరేట్ గా డ్రయర్ సపరేట్ గా ఉంటుంది కానీ ఇక్కడ మన కంట్రీస్ లో వచ్చి రెండు ఒకే దాంట్లో ఉంటుంది హు వాళ్ళు మనకన్నా ముందే అప్డేట్ అయ్యారు కదా అప్పుడు వాళ్ళకి ఎందుకు రెండు ఒక్క దాంట్లో లేకుండా సపరేట్ సపరేట్ గా ఉంది
ఇప్పుడు ఒకే దాంట్లో మనము మనకున్న హౌసెస్ కి దానికి మనం రెండు కొనుక్కుంటే మనం ఇంకా బయట నిల్చుకోవాలి కూర్చొని తినాల్సి వస్తుంది ఉంటాయి వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు రెండు రకాలు మూడు రకాలు కూడా పెట్టుకుంటారు కాబట్టి అది ఇన్వెన్షన్స్ తో సంబంధం లేదు మనుషులు తీసుకునే దాన్ని బట్టి ఐడియా ఉంటుంది ఇప్పుడు మనకి మన హౌసెస్ కి దాన్ని బట్టే మన డిజైన్ చేస్తారు
ఓకే అండి
ప్యాకెట్ ఇండియాన్ బయట వెళ్ళాలంటే దాని టేస్ట్ వేరేలాగా ఉంటది కానీ ఇండియాలో చ్చయిందంటే అది వేరేలాగా ఉంటది అదే డైరీ మిల్క్ మీరు బ్రయటెళ్ళి పర్చేస్ చేసుకుంటే బయట కంట్రీస్ లో స్వీట్ తక్కువ ఉంటుంది కానీ ఇండియాలో స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కంట్రీకి తగినట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు
ఓకే ఓకే అండీ ఇప్పుడు ఏసి పెట్ కుంటాం ఇంట్లో
అన్ని పెట్టుకుంటారండి మీరు ఒకేసారి
ఇంటే బేబమే చేసా ఇంకా ఇంట్లో అన్ని థింగ్స్ తెచ్చుకోవాలని ముందుగా ఆన్ ప్లాన్ చేస్తన్నం
వాషింగ్ మిషిన్ అన్నారు మళ్ళీ ఏసీ అన్నారు
రేనోవేషన్ అయ్యాక ఇల్లుని కొంచెం మోడరేట్ చేయాలనుకుం టనం కాబట్టి అన్ని తెచుకోవాల అనుకుంటా అది కాకుండా ఇప్పుడు సమ్మర్ గదా
ఉ సమ్మర్ కి ఏసి కొనుక్కోండి ఫస్ట్
అంటే ఇప్పుడు నేను అడిగే దాని గురించి చెప్పండి ఏది కొనుకుడాదనో కొనుకున్నది మై విష్ కదా
ఏసీ వచ్చి మీది ఇప్పుడు పెద్ద గోడౌన్ లాంటిదంటే మీరు ఓ పెద్ద పెద్ద ఏసీలు ఒక నాలుగ ఐదు కొనుక్కోవాల్సి వస్తాది లేదు చిన్న చిన్న రూమ్స్ హౌసెస్ ఇలాంటివి అంటే మీరు పెద్ద హాల్ కి టూ టర్న్ చిన్న హాల్ కి వన్ పాయింట్ ఫైవ్ టన్ను మరి చిన్న ఇంకా చిన్నయితే వన్
నేను ఏం అడగాలనుకున్నాన అంటే ఏస్ సి ఉండే రూమ్ లో ఫ్రిడ్జ్ పెట్టుకోనవడం ఎలా అంటుంది
ఏసీ రూమ్ లో ఫ్రిడ్జ్ పెట్టుకోవడం అనేది మూర్ఖత్వము
ఊ
ఎందుకంటే ఫ్రిడ్జ్ లో నుంచి హీట్ అనేది బయట వస్తది ఆ హీట్ ని మళ్ళీ ఏసి తీసుకున్నప్పుడు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది
ఓకే ఓకే జ
అయినా ఏసీ వచ్చి మనకు బెడ్రూమ్ లోనో హాల్లోన ఉంటుంది ఫ్రిడ్జ్ జ్ ఎందుకు హాల్లో ఉంటుంది ఫ్రిడ్జ్ కిచెన్ లా కదా ఉంటాది
అంటే ఇండియన్ కాబట్టి కిచెన్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అవును
ఏం కాదులే ఇండియా అనుకోండి తప్పద అనుకుంటు అంటే చేసుకోవచ్చు కరెంటు బిల్లు ఎక్కువ వస్తది కట్టుకోవచ్చు
అంటే సైడ్స్ ల ఏమన్నా ఆ షీట్స్ ఏమన్నా పెడితే
దేనికి
ఫ్రిడ్జ్ కి
ఫ్రిడ్జ్కి మీరు పెట్టినారంటే అప్పుడు అది హీట్ ఎక్కువ అయిపోయి అది డ్యామేజ్ అయిపోతది
ఓకే ఓకే అండి
ఊ
మీరు మీరు ఒకేళ హౌస్ రేనోవేట్ చేసుకుంటే మీరేం చేసుకుంటారు ఏ ఏ ఏ థింగ్ థింగ్స్ తెచ్చుకుంటారు ఇంటికి మీరు ఫస్టు
నేనయితే హౌసూ కొనుక్న్నప్పుడు ఫస్ట్ భోజనానికి వీటికి తెచ్చుకుంటాను ప్లేన్ ఇంట్లో ఉండాలి ఫ్యాన్ ఒకటి తెచ్చుకుంటాను
ఇల్లే లేకుండా ఇల్లు స్టార్ట్ చేస్తాం కదా
ఇల్లే లేకుండా ఇల్లు స్టార్ట్ చేస్తున్నప్పుడు అలానే చేస్తారు ఎవరైనా ఒకేసారి
నేన్ అడగడం ఏంటంటే అంటే రెనోవేషన్ కి అంటే ఉన్నదాన్ని ఇంకా మంచిగా రెనోవేట్ చేసేదాన్ని రెనోవేషన్ అంటారు
హ
మీరు కొత్తగా ఎలాగా ఇంట్లో సమన్లు కొనడానికి గురించి చెప్తన్నట్టున్నారు
మేము కొత్తగా అంటే మేము బ్యాచలర్స్ లాగా ఉంటున్నాం కాబట్టి తర్వాత కొను కాల్స్ వస్తారు ఆల్రెడీ ఉండే వాళ్ళొచ్చి ఇంక మీలాగా అప్డేట్ చేస్తారు ఉంటెసారిపోతా అ అప్గ్రేట్ ఓకే అండి ఉంటాను మరి జాగ్రత్త
ఓకే బాయ్